హలో
ఆంబా నమస్కారం అండి హలో వినిప్ పిస్తుందా అండి హలో
వినిపిస్తది
ఆ వినిపిస్తుందండి నమస్కారం
ఆ నమ
అన్ బావున్నా మీరు బాగున్నారా
అప్జేస్తున్నారు
ఏం లేదండి ఖాళీనే మీరు
ఆ నేనా అండి అదే ఉగాది కి ఎళ్తున్నామండి
ఓ ఉగాది పండక్కెళ్తున్నారా అండి
ఆ మీ ఊరు సైడ్ ఎలా చేస్తారండి ఉగాది
బాగానే చేస్తారండి. ఎలా అంటే ఇప్పుడు అమ్మవారు ఉంటారు కదా దుర్గా అమ్మవారు అమ్మవారిని పల్లకిలో తీసుకోని వచ్చేసి మొత్తం ఊరు మొత్ మొత్తం తిప్పేసి పల్లకిలో ఎత్తుకొని తర్వాత ఒక మటం లాంటి అది ఉంటుంది. మట్టం అంటే మీకు అర్థం అవుతుంది కదా
ఆ అర్థంమవుతుందండి
ఆ మతంలోకి తీసుకుని వెళ్ళసి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది అన్నమాట
హ
అక్కడకి వెళ్ళసి మామూలు మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు స్వామీజీ ఆయన పురాణం చెప్తాడన్నమాట ఇలా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాము తర్వాత ఈ చెట్టు దగ్గర ఒకే మనం ఎందుకు వస్తాము అని చెప్పేసి చెప్తాడు ఆ డిటెల్స్ మొత్తం మొత్తం చెప్పినాక మామూలు ఒక చిన్న పా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్న అమ్మాయిల్ని చిన్న పాపాలని అమ్మవర్లాగా గెటాప్ వేసి ఆ గెటాప్ వేపించుకొని తీసుకుని వస్తారు అన్నమాట రట్ట పడుకు
ఓకే
ఆ అట్లా నాటకం అనేసి చెప్తూనే ఉంటాడు అది వాళ్ళు చేస్తూనే ఉంటారు పిల్లలు బాగా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒకే కథనే బట్ అది వినాలనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పినా కూడా
అవునా అండి ఆ మీను ఏవి ఎలాంటి కథలు చెప్తారు
అంటే ఇప్పుడు ఈ పండుగ జరుపుకునే ముఖ్య కారణం అనేది ఎందుకు అంతేకాకుండా ఈ ఇప్పుడు అది జమ్మి చెట్టు అని ఉంటుంది
ఓకే
ఆ జమ్మి చెట్టు దగ్గరకి ఆకులు తీసుకు అక్కడికి ఎందుకు కోసం అంటే అక్కడ పాండావులు ఉంటారు కదండి ఐదు మంది
ఆ
వండుకొని అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలు అక్కడే దాచి పెడతారు అన్నమాట జమ్మి చెట్టు దగ్గరే ఆ అందుకని చెప్పేసి అక్కడ అమ్మవారికి అదో అమ్మవారు అని చెప్పేసి జమ్మి చెట్టు అప్పుడుకె పెట్టేసి పూజలు చేసుకుని వెళ్తారు వాళ్ళు అక్కడ మనం ఎమన్నా అక్ అక్కడ అందుకోసమే అక్కడికిళ్ళేసి అమ్మవారిని పూజిస్తాము పక్కడవు పత్రం అనే అంటారండి జమ్మి చెట్టు ఇగ ఆకుల్ని
ఓకే ఉ
ఆ ఆకుని తీసుకుని వెళ్లేసి మనం పూజ అయ్యనమా మొత్తం అంత అయిపోయినంక పెద్ద వాళ్ళు ఉన్ టారు కదండి
అది దస్ దసరా టైం లో కదండి అలా చేసేది
మా ఊర్లో ఉగాదికే ఇప్పుడు జమ్మి చెట్టు అని ఉంటుంది అప్పుడు ఆ ఆకు కులు తీసుకుని ఎల్లేసి ది అమ్మమ్మ నాన్న వా అమ్మవాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళు ఆశీర్వాదం తీసుకు కుంటే మంచిది అదే అని అంటరన్ మాట అది మా ఊర్ల పెట్ ప్రతి సంవత్సరం జరుపుతరాంట అలానే జరిపేది ఎవంటె ఆ ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా అంటే ఇంకా ఎక్కువగానే చేస్తారు అన్ మాట గ్రాండు గా
అవునా అండి
మీ ఊర్లో ఎలా జరుపుతరండి
అం ఆ మా ఊర్ల అయితే మేము ఫస్ట్ తుర్ పావు టూ డేస్ త్రీ డేస్ బ్యాకే అంతా ఇల్లంతా శుభ్రం చేసేసి
ఒకే అండి
ఆ మళ్ళీ ఆ ఈరో ఇది పండగ ముందు రోజు అయం ఇంటి దేవుని కే బాళ్ళు ఒబియ్యం బోయి వచ్చేసి ఆ మీన్ అన్నదమ్ములు అందరూ ఆ అవన్నీ రైస్ అంత ఆ ఒక పండించి నేమ్ పంటంతా ఒకచోట కలసల్ల అనేసి అవన్నీ తీసుకపోయి ఇచ్చేసి సో దాన్ని కుక్ జేసి మ్ ఆ ఊర్లో వాళ్ళందరికి పెడతామండి
అవునండి అలా అయితే బాగానే పెడతారనుకుంటా మీ ఊరు బ
ఆ అవునండి ఆ మళ్ళీ ఆ అదా అయిన తర్వాత మరుసటి రోజు ఆ తోరణాలు మామిడి తొరణాలు
ఉ అవును మరి కంపల్సరీ ఉంటుంది అంతే కాకుండా ఉగాది పచ్చడి చేస్తారండి మీ ఉగాది ప ఉగాది పచ్చడి ఎప్పుడైనా తిన్నారా
స్తామండి
నేను ఒకే సారి ట్రై చేసి రండి అంటే తిన్నాను బట్ అది టెస్ చూసేసి ఇగ
మ్
వచ్చేసి పుల్లగా వగరు వగరుగా ఉంటుంది
దే అని
అంటే తెలిందండి దాంట్లో ఏమ అసలు కొంచెం తెలుసు అదేదో మామిడి పచ్చి మామిడి
హా అవునండి
స్తార్ంత బట్ నా చెప్పతం కళ్ళాడ
నాకి కంప్లీట్ గా అయితే తెల్ దండి మా మామిడి బెల్లము ఆ మా మళ్ళీ వేకఫ్ ఎఫ్ పాకు వేప పువ్వు
ఆ అవునండి
ఆ
మకే కంప్లీట్స్
కంప్లీట్ గా తెల్దండి అంత మిక్స్ చేసి చేస్తారు కదండి మళ్ళీ ఆ
పండుగ అంటే ఎక్కువ బాగా జరుపుతారండి
హా సంక్రాంతి బాగా జరుపుతారండి
ను ఉంటాయి కదే
ఆ రో ఆ సంక్రాంతి టైమ్ లో పోటీలు అవి ఉంటాయి గాదండి ఊర్లో ఆ ఇంకా ఫ్యామిలీస్ లో మ ముగ్గులు మాయు మా ముగ్గు బాగుందా పక్కింటి వాళ్ళ ముగ్గు బాందా
అందరూ కాంపిటీషన్ అవునండి ఆ రోజ్ ఎల్లేస్ ఫస్ట్ ఆ వేసిన తర్వాత ఫస్ తు మనమే మనం చూసుకోవాలి మొత్తం చూసొచ్చినాక చూస్తాం మనము ఎందుకంటే ఎవరెవరు ఎక్కువ బాగా ఏసినోళ్లది ఒకటి చూస్
ఆ ఇస్ తు ముగ్గు వేయడం పిండి వంటలు అప్పుడు అం తా ఆ కొత్త అప్పుడంతా పంట అంతా వచ్చింటుంది కదండి
అవునండి కొత్త సంవత్సరంలో అంత గా అవున అండి
తవు పూజారులకు వాళ్ళ దానాలు ఈయాడలు పిండి వంటలు లేక గలు గారెలు ఆ సంక్రాంతి కి సున్నుండలు ఫే ఎక్కువ ఫేమస్ కదండి
అవును అవ్వండి ఇప్పుడు హరిదాసు లాంటి వాళ్ళ
వంతె ఎలా జేస్తారండి
మాసేడు సేమ్ అలానే అండి సేమ్ ఇంకా మూడు రోజులు ఉంటుంది ఇంకా ఫస్ట్ రోజు కనుమ మొత్తము అంటే కట్టలు పొద్దున్నే భోగి వయాలి కదండి భోగి రోజు అందుకని చెప్పేసి అప్పుడు పుడు మొత్తం మొత్తం మీరు నం చేస్తే ఎక్కడెక్కడ ఉండేవన్నీ కట్టలు పాత వస్తువులు అన్ని చేసి ఒక పెద్ద మంటలాగా వేసి దాంట్లో ఎంజాయ్ చేస్తా ఉండి అందరికీ తెలుసండి అండి సాస్ సంక్రాంతి అనేది మాక్సిమం అందరికి తె కునే ఉంటారు ముఖ్యంగా ఆ ఈస్ట్ గోదవరి అట్ సైడ్ అయి
ఆ గోదావరి సైడ్ బాగా జరుపుతారండి అక్కడ ఎక్కువ కొటీ బందవళ అనే ఎకువబడతది
పోటీ పందలు మళ్ళీ అంతేకాకుండా వేరే ఏదో జరుపుతారం అడి అక్కడ పల్లెకి మొత్తం మో
ఆ అటు సైడ్ సంక్రాంతినే కదండి ఫేమస్
అవునండి ఆ పేరు వచ్చింది నా తెలిసి సంక్రాం ంటెనే గోదావరినె గుర్తొచ్చేది ముందు
ఉమ్ ఇంకా అండి మీది సైడ్ ఇంకా ఏది ఫేమస్ కాప్
మా ఊర్లో అంటే బాగా జరిపేది ఆ మ పండుగని ఏనుంటారండి మీకు విన్నారోలేదో గోరం పండుగని బాగా జరుపుతారు ఆ గౌరమ
గౌరమ్మ పండగ ఓకే ఓకే గౌరమ్మ పండగ తెలులిసు సండి
స సంే అదిే లేడీస్ బాగార్తారు బట్ లేడీస్ పండ కది బట్ మా ఊర్లో అదే బాగా జరుగుతుందండి ఆ రోజు
అమ్మాయిలు ఉంటారంండి
ఆ అమ్మయిలే కదండి బట్ అందరు కలుస్తారు కదంది అక్క వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయద వాళ్ళు కంపల్సరీ వస్తారు కదండి ఆ పండగకి అంతేకాకుండా అప్పుడు పండడుగ తర్వాతనే నెక్స్ట్ రోజు పందలు పడతారు అన్నమాట ఇప్పు కబడ్డిీ కబడ్డీ మళ్ పెద్ద్దలు పందలు దూలాలని లాగే
ఓకే గోరం పండుగ అవన్నీ చేస్త చూస్తారా అండి మూవీస్
ఆ మా ఊరు సైడ్ అలాగే చేస్తారు అండి పం డగ అయి కనుక నెక్స్ట్ రోజ అవన్నీ ఉంటాయి కాంపిటీషన్ మొత్తం వేరే వేరే స్టేట్ నుంచి వస్తుంటాయి అనమాట ఎద్దులనేవీ ఆ వచ్చేసి అక్కడ పాల్గొంటారు అంటే ఎక్కువ కదండి ఒక లక్ష పైనే ఉంటుంది కంపల్సరీగా
అవునా అండి
ఆ అందుకని చెప్ వచ్చేసి మొత్తం వస్తుంది అప్పుడు బాగుంటుందండి చూడ్డానికి మొత్తం అన్నిీ అన్ని రకాల అలనే వస్థాయి అనమాట ఒంగోలు తర్వాత మామ దద్దులు అలాంటివన్నీ వస్తాయి
ఏ దుళ్ళను కట్టి వదులుతారా ఎండీ
అవునండి దూలా అంటే రాయి పెద్దది ఉంటుంది కదా
ఆ
ఆ అవి ఎన్ని రౌండ్ ఏ ఏదులో అయితే ఎన్ని రౌండ్ ఎక్కువ తిరుగుతాయో దాన్ని డి అటు సైడ్ ఇటు సైడ్ ఆ వచ్చినటు
ఓకే
ఉ
అవునా అండి
ఇంకా అండి మీ ఊర్లో ఇంకా ఏమన్నా
జాతర జరుపు మండి ఊరు జాత తారని మాములు ఊరుకిి మా మా మంచి జరగలేనేసి జాతర తేరులాగా చేస్తామండి
అవునండి అది కూడా
ఎక్స్ హలో
ఆ చెప్పండి
అదే శ్రీరాముల నోమి మరుసటి రోజు చేస్తామండి ఆ ఊరంతా రిలేటివ్స్ అంతా వస్తారు
ఆ బానే జరుపుతారండి అది పండగ కూడా ఉంది జాతర అనేది అది ఎండాకాలంలో ఉంటదండి మార్చి టైం లో ఉంటుంది అవునండి ఊరీ జాతర అని ఉంటుంది అంతేకాకుండా మామూలు ఇది ఐదు సంవత్సాలకి ఒకసారి జరు గుతాదండీ మా ఊ హలో జాతర అని చెప్పేసి ఇది దేవర ఊరి
ఆ ఆ అమ్మవారికి మ అదే ఊరికి మంచి జరగాలని ఆ మా ఊర్లో కూడా చేస్తారండి ఆ
జగోడి ఆ పొట్టెళ్ళు అంతేకాకుండా అప్పట్లో ఒక ఆచారం ఉండేదండి అంటే గండ దీపం అని చెప్పేసి
ఆ అది ఎందుకు పెడతారా ఆ ఎందుకు నా ఆ నరుకుతారా అని ఏమన్నా మీకు తెలుసా
అంటే మా అమ్మ వాళ్ళ నానమ్మ చెప్పింది ప్రకారం అయితే ఒక ఇప్పుడు దేవమ్మ అమ్మవారు ఉంటారు కదా అమ్మ వారు గా ఉంట కోరి
స్
ఒక ఎస్సి క్యాటగిరీ ఉంటారు కదా అదన్ని ఇలా వ తెలుస్సది అనమాట అప్పుడు లవ్ చేసినప్పుడు అది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోారు అనమాట వాళ్ళని ఆ దేవమ్మ అమ్మ వారు అది నాకు సగం సగం తెలుసు అదే ఏ లవ్ చేసింటారు ఇట్ల ఇంట్లో కోరు తరువాత వచ్చ వచ్చేసి వాళ్ళు ఎవో చంపేస్తారని కుంటా వాళ్ళ బా భర్త నేమో
ఓకే
ఏదేదో కథ ఉంది బట్ వాళ్ళ భర్త తనే రెండో దీపం లాగా ఉంట తరు
అవునా అండి
ఆ ఇంకా ఉంది పూర్తిగా తెల్దండి ఆ కథా అనేది
అవునండి
అవునండి ఓకే అండి మీ విలువైన సమాచారంా చాలానే చెప్పారు స సమాధానం అనేది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఓకే అండి బాయ్